ఆ అసలే చెప్ప
బాగున్నావా
బాగున్నాను
ఏం చేస్తన్నావు
ఏం లేదు అద పడుకునున్నా
ఉహు
బా వాళ్ళు పిల్లలు అందరు వచ్చారు బా
ఆహా
ఉమ్
ఏమంటున్నారు మీ భావాలు
అలా పాపకు చూడ్డానికి వచ్చారు
ఎవరి పాపకి మీ అక్క వాళ్ళ పాపా మీ పాపా
హమ్
ఆహా
ఇలేదతే
ఒక్క నిమిషం లైన్ లో ఉండు
హలో
హ
ఆ చెప్పు చిన్న పని ఉండేది
ఓకే ఓకే ఎంజాయ్
హమ్
ఏం పని ఉండది
ఏ పిలిచారు మా హస్బెండ్
ఏమంటున్నాడు
ఏం లేదు నార్మల్ గా పిలిచదు టీ కావాలంట
స ఈరోజు స్నాక్స్ టీ అన్న చే సా
స్నాక్స్ ఏం లేదు బయట నుండి వచ్చేదాం మిచర్ సేగడలు హమ్
హమ్ మా బావాల కూతురు అందరు వచ్చిను కూతురు కూడా బ మ్యాగీ చేసి ఇచ్చాను టి చేసాను హర్లిక్ చేసాను హమ్
ఏమి ఆవిడ లేరా
లేేరు
ఎటెళ్ళారు
ఏమో
శ్రీరామనవమి తిరగడానికి వెళ్ళారా ఏంటి
అవును అనుకుంత
ఓహో
ఓరి నువ్వు తిరగడానికి వెళ్లలేదా
హా లేదు
ఏ
వెళ్తాను కోసేపు అయిపోయాక పాప పడుకుంది అమ్మ వాళ్ళ వస్తున్నారు వస్తే
హమ్
సే సరే
ఉ
అన్నారా
అవును
ఎక్కడ దాకా అయ్యారు
వచ్చారు దగ్గరికి వచ్చారు ఇప్పురజేస్తారు ఇంకో ట్వంటీ మినిట్స్ లో వస్తార అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ల ఉమ్
మంచిదేగా
ఉమ్
ఇంకేంటయితే సంగతులు
చెప్పు ఏం చేస్తున్నావ్ డైలీ
ఏం లేదు బద్దకంగా ఉంది ఎ పడుకున్నాను
ఉహూ
బోర్ కొడుతుంది పడుకున్న
పిల్లలేలా ఉన్నారు బాగున్నారా
ఉమ్ పిల్లలు బాగున్నారు పిల్లల పిల్లలు కూడా బాగున్నారు ఉమ్
ఆహా ఎవరు మనవడ మనవరాలా ఆహ
ఉమ్
స
ఏమన తాగుతున్నావ ఏంటి
ఎవరు
నువ్వే డ్రింక్ తాగుతున్నావా ఏంటి
లేదు నేను డ్రింక్ తాగ కూడదు కాదా హుం
ఉమ్ హు అవును లే ఏదో సౌండ్ వచ్చింది కదా
సౌండ్ వస్తే డ్రింక్ తాగినట్టా ఏంటి
ఆ అలాగే డ్రీంక్ తాగినట్ సౌండ్ వచ్చింది కదా ఇదో మళ్లీ వచ్చింది ఆ
అంటే డ్రింక్ కాదు కొంచెం జలుబు చేసింది ముక్కెగేస్తున్నాను
ఉ హు
ఉంహు
సవాలేటి ఎరుకు బిడ్డ సేవాలే లేస్తాయి బిడ్డ
ఏ బాగా సాంగ్స్ పాడుతున్నావు.
ఉమ్ ఉమ్ హహ హహ హహ
బెదలో ఆశా లేమో వో వో
యూట్యూబ్ ఛానల్ ఒకటి తీయొచ్చు కదా బాగా పాడుతున్నావు పాటలు
చేద్దాం ఏదో ఒకటి ఛానల్ పేరు ఒకటి పెట్టిసి చేద్దాం
మీ పిడాల చెపోతే
ఇవాళ గుండే లోతు లో ఉమ్
సింగర్ అయిపోయిదా ఉన్నావే
అవును తెలిదేటీ
తెలీదు పాడతావు అని తెలుసుకాని ఇంతా బాగా పాడతావని
ఉమ్ హు నా ఇన్స్టగ్రామ్ పేజ్ ఉంది తెలిదేటి
లేద్ తెలీదు
ఉంహు సింగర్ మ్యాక్స్ జగదీష్ అని కొట్టు వస్తది
ఆహా
ప్లే బ్యాక్ సింగర్ మ్యాక్స్ జగదీష్ అని కొడితే వస్తది. ఉమ్ వన్ మిలియన్ ఫాలవర్స్ ఉన్నారు తెలుసా నువ్వు కూడా ఫాలో కొట్టు
ఫాలో కొడతాను కొడతాను యూ
ఏంటి
ఫాలో కొడతాను అంటున్నాను.
యూ ఫాలో కొట్టు షేర్ చెయ్ కామెంట్ చెయ్ లైక్ చెయ్
ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు.
ఇంట్లో వాళ్ళ అందరు ఏదో వాళ్ల పనులు వాళ్లు బిజీ
ఉహు
యూ
వేలా ఉంది మీ ఊర్లో
ఉ
శ్రీరామనవమి సంబరాలు ఎలా ఉన్నాయి
యూ పనులు చాలా త్వరగా జరుగుతున్నాయి
ఉ వెళ్ళావా చూడడానికి
లేదు నేను ఏలేదు ఇంకా ఎల్లాలి పన్నుండేది బయటూరు వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చాను
మీ వైఫ్ వెళ్ళిపోయింద ముందే మీకంటే
అవును వెళ్ళిపోయింది ఆది దానికి ఆత్రం ఎక్కువ ఎల్లి పోయింది
తను వచ్చాక మీరు వెళ్తారా
ఆ అదొచ్చాక నేను వెళ్తాను అందరు వచ్చాక ఫ్యామిలీ అంతా చ్చగా గుత్తా అయిదురా
ఆ ఆ
ఊ ఇంకా
ఇంకేం చెప్పాలి నువ్వే అంత ఎలా ఉంది
యూ బానే ఉంది బానే ఉంది ఆన్ అంతా బానే ఉంది
ఈ రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఇంట్ల
ఏ ఏం లేదు ఏం చేసుంటారు వాళ్లకి తెలియాలి నక్ ఏంది తెలుసు ఉ
మేం చేసాం ఈ రోజు పాయసం
ఇంకా
అంతే ఇంకేం చెయ్యలేదు
ఆహా ఏ ఇంకేం చెయ్యలే
ఆ అలాగే ఏం చెయ్యలేదు చేయలేం యూ హా
ఏం నిద్ర వస్తుందా ఏంటి ఉహు
అ
ఇంకా మీ ఆయన ఏం చేస్తున్నాడు
మా ఆయన చేతాడు
ఆ
బయటికి వెళ్తారట రెడీ అవుతున్నారు
ఎక్కడికి వెళ్ళిపోతాడు
ఇవాళ శ్రీరామనవమి కద అలా చూసి వస్తారంట
అవునా నిజామా మంచిదేగా వెళ్లట్లేదా అయితే
నేను అమ్మ వాళ్ళతో వెళ్తాను వస్
ఊహూ ఎంజాయ్ ఎంజాయ్ బానే ఎంజాయ్ చేస్తున్నారుగా
ఊమ్
ఊమ్
మరేం చేస్తాం పాపతో ఎక్కడకి అవట్లేద్ వెళ్ళడానికి
ఎంజాయ్ చేసుకోండి
ఉమ్ చేస్తాం చేస్తాం ఎంజాయ్ చేస్తాం ఆ ఎంటో ఆవలింతలోచ్చేస్తాయ్ ఆవలింతలోస్ మెంటో
మరి రాదేటి
ఎందుకు
నిద్ర వస్తే ఆవలింపులు వస్తాయ్ ఇంకేంటి
ఉమ్
ఊమ్
అంతేగా
దగ్గులు కూడా వస్తున్నాయ ఏంటి దగ్గు కూడా వస్తుందా ఏంటి
లేదు ఆ
ఏంటిదా
హ అవలింతలోస్
ఉహూ
ఊమ్ రోజు నిద్రపోయేదాన్ని ఈరోజు నిద్రపోలేదండి
ఉహు ఎందుకు
పడుకోలేదు ఇలా పడుకుంటున్నాను మా హస్ స్బెండ్ వచ్చాడు మళ్ళి పడుకోలేదు
ఉహూ
ఊమ్
హలో
ఆ హలో చెప్పు
చెప్పాలే